హలో హాయ్
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏముంది ఏం లేదు మమ్మీ వాళ్ళ ఇంటికి పండుగకి వెళ్ళాలి
వెళ్తున్నారా ఇప్పుడు
ఆ అంటే ఇంకా కాసేపటికిద
ఉహు ఏం
మక్కా చేస్తున్నారేమో అని దుర్గమ్మ పండుగ
దుర్గమ్మ పండుగాన
అవును మీ చెల్లి చేప్పింది మీ ఆ మీ చెల్లి చెప్పింది మీరు కూడా ఉప్పలమ్మ పండుగనో ఏదో చేస్త స్తూన్నారని
రేపు ఆ
ఉహు అదే అన్నది ఇందాక కాల్ చేస్తే అన్నది
ఈవినింగ్ వెళ్దామని చెప్పాను వస్తాదో రాదో ఏమంటదో మరి ఇంకేం చెప్పలేదు ఆమె అవునా వాళ్ళ ఆయన ఒచ్చినాక అడుగుతా అన్నది
ఆ వస్తానని అన్నాడు
ఉమ్ ఒచ్చినంక అడుగుదా ఏం చెప్పలేదు ఇంకా ఒచ్చినంక అడుగుతలే అని చెప్పారు
ఉ
వెళ్ళాలి వ తాంటే ఈ రోజు రేకపోతే రేప్ పొద్దున ఆమె దగ్గరేవుంది డిసైడ్ మిక్ త్రీ డేస్ ఆ అక్కడ ఫెస్టివల్ హలో
ఏంటిది
హలో ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుంది
ఉమ్ త్రీ డేస్ చేస్తరా
ఆ నిన్న బొడ్రాయికి నీళ్ బోసిల్లు ఈ రోజు బోనాలు చేస్తారు రేపు
నిన్న
యా
ఏ ఊరు మ్మ్
దగ్గరే టెన్ కిలోమీటర్స్ అం హలో సిరిమా ఊరు నుండి
ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటంద అందుకే రి నిన్న ఈరోజు పోవడం రావడం జరుగుతుందా స్ట్రక్ అయితుంది వాయిస్
ఆ అవును ఇంగా నైట్ ఆ చూశారా అసలు వాతావరణం